అ హాయండి హాయ్ హలో హాయ్ అండి హలో
హలో హలో
హలో వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది, వినిపిస్తుందా?
ఆ వినిపిస్తాంది, ఏం చేస్తున్నారు?
ఏమ్, ఏం లేదండి మీరు?
ఏముందండి? రో రోజు చేసుకునే పనే కదా ఇంగ గిన్నెల్తోముతున్న, మీరేం చేస్తున్నారు?
మేమ్ ఏం లేదండి, కాలి అయిపోయింది నా పనంత. త్త
ఉమ్, మీ అబ్బాయి పడుకున్నడా? ఆ తిన్నం, తిన్న కర్రీ చేసినా టమాట కర్రీ. ఇప్పుడే ఇంగ గిన్నెలు చాల ఉంటే తోమిద్దామని బయట వేసినండి
మేము పొద్దున్నే పప్పుచారు చేసినా ఎమ్మటే గిన్నెలన్నీ కూడా తోమేసిన ఆ తిన్నామండి
ఉ ఫాస్ట్ ఉన్నారు కదా
పోతుంది మేము మార్నింగ్ తొందర లేస్తాం అండి ఫైవ్ థర్టీ కే
ఒహో ఇంకా ఏం చేస్తున్నారు అండి మీకు ఆ మీ నువ్వేకు పండుగలకి ఊరికి వెళ్తారా అండి
ఆ వెళ్తామండి అమ్మ వాళ్ళ ఊరికి ఆ బత్ కమ్మ దసరాకి వెళ్తాం ఇ
బాగ జరుగుతదండి మీకు
ఆ మా ఊర్లో బత్ కమ్మ చాలా పెద్దగా చేస్తారండి ఉ బతుకమ్మ మేమైతే చాలా పెద్దగా చేస్తాం పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని
ఉ కలర్స్ ఏసి వా అన్ని ఇట్లా ఏమంటారు వాకిలు పెండ కలుకొని స్నానాలు చేసుకొని
అదంతా వర్క్ అయిపోయినాక ఆ ఫస్ట్ ఉంటామండి సద్దుల బతుకమ్మ నాడు ఒక్క పొద్దుండే బతుకమ్మని వేరుస్తాం
ఉమ్ గౌరమ్మని చేస్ పునేదాక
ఉ బత్ అకమ్మ పెరవడం అయిపోయినాంక తర్వాత లంచ్ చేస్తాం
ఉ మీరు బతుకమ్మ అది ఇప్పుడు ఓన్లీ బంతి పూలే పెడతారా లేకపోతే ఇట్లా అంటే
లేదు లేదండి బంతి పులు టేక్ పవ్ తంగే పువ్వు అన్ని అన్ని రకాల పువ్వులతో బతుకమ్మని చేస్తాం చాలా పెద్దగా చేస్తాం బతుకమ్మ మొయ్యడానికే ఇబ్బంది ఉంటది ఆ రంగులు తె చ్చి అద్ది టేకిపువ్కి అద్ది మరి పెడతాం చాలా బాగా కనిపిస్తది అండి బతుకమ్మ
ఆ అందుబాటులో ఉంటదా అండి టేక్ పువ్వు
ఆ ఉంటదండి మన డాడీ అన్నయ్య గిట్లా వెళ్ళితేస్తారు వాళ్ళు
కలర్స్ కూడా ముందే తెచ్చి పెట్
ఆ కలర్స్ ముందే తేస్తాం ఎట్లాగో చేస్ స్తామని తెలుస్తది కదా ఇగ ముందే కలర్స్ అన్ని తీసుకొచ్చుకొని పెట్టు కొంటాం వాటికి అద్ది మంచి కట్టాలు కట్టి అద్ది పెడతాం బతుకమ్మ
మన పల్లెటూళ్ళలో మంచిగా ఉంట్ టదండి ఇట్లా
మా ఊర్లో మళ్ళా ఆడడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంటది హు చాలా మంది అందరం కలిసి ఆ పెద్దగానే ఉంటదండి పెద్ద ప్లేస్ ఉంటది లడ్డూలు చేస్తామండి
బూందీ లడ్డ లేపోతే
ఆ లేదండి బియ్యం బియ్యం తోటి బియ్యం వేయించి ఇస్ సిరి వాటి తోటి లడ్డూలు చేస్తారండి పాకం లడ్డూలు అని అంటారు
ఉహ్మ్ మేం కూడా అట్లనే బియ్యం వేయించి చేసే లడ్డూలు చాలా అంటే పాకం మంచిగోస్తే మంచిగుంటయి మెత్తగా లేదనంటే కొంచెం ముదిరిందనుకో గట్టిగా అయితయి అసలు ఇట్లా కొట్టి రాయితోని కొట్టినా కూడా పగలవు అవును మేము కూడా రవ్వ మేము అవిచెయ అంటే ఆ అవి అప్పుడ్ ఇట్లా చిన్నప్పుడు మేము చిన్నగున్నప్పు డు మా నానమ్మ చేసేదట్లా ఇక అంత పెద్ద ప్రాసెస్ ఎవరు చేస్ స్తారు అని కాపోతే రవ్వ లడ్డు చేసుకుంటాం ఇంగా ఇట్లా మనం పిండి వంటలు చేసుకుంటాం కదా పండగకు హాలిడేస్ ఉంటే రవ్వలడ్డు చేసుకుంటాం బొందిలడ్డు చేసుకుంటం ఇగ చిల్పోకపండ్లు అవి దొరుకు తే పులిహోరన్నం
ఆ అవన్నీ బెడతరు బతుకమ్ అగ పెదన్నమ్మాని సిద్ధి మోటలాంటిది ఆ నేనోటి మా మమ్మీ ఒటి పట్టుకొనివెళ్తాం ఆ షాపింగ్ కూడా అప్పుడు పెద్దగా చేస్తామం ం ఇ దసరా మన తెలంగాణ
ఇంకా భారీ ఎతున్నా కదా ఇంకా ఆ ఇప్పుడు రెండు ఒకటేసారి వస్త
ఆ అందుకే చాలా పెద్దగా చేస్తాం ష షాపింగ్ చేస్తా ముందే ఆ మీరు కూడా చేస్తారా అండి షాపింగ్
ఆ చేస్తామండి ఇంకా పాపలు ఉంటారు వాళ్ళకు లంగా జాకెట్ కుట్టించడం అదే పెద్ద హడా విడి కదా
అవును ఆడపిల్లలు ఉంటే అది వేరేగా మాకి ఇద్దరు బాబులే వాళ్ళకి డ్రస్సులు తీసుకుంటాం అంతే
తొందరగా అయిపోతుంది మీది
ఉ తొందరకి ముందే అదే మంచిధి ఆడపిల్లలు ఉంటేనే హడవిడి ఉంటది మంచి ఉంటది పంండగలప్పుడు సేమ్ సేమ్ డ్రెస్లు వేసుకో చూ
అంత ఒక్క తీరుగా రెడీ చేసుకోవాలి నాకు జుట్టు అంటే నాకు జుట్టు చుట్టాలంటారు నాకు లంగా అంటే నాకు లంగా అంటారు పిల్లలు
పిల్లలు ఉంటే
ఉ అబ్బాయిలద ఏముంది కాకపోతే తొందరగా అయిపోతు దాని ఒకటే పదం కాని ఇ గ వాళ్ళ సింపుల్గా ఉంటాన్నట్
వాళ్ళని
ఇంకా దసరా కూడా చేస్తారాండి ఎందుకండి
ఏేమ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ అమ్మ వాళ్ళలో దసర చెయ్యారు ఓన్లీ జమ్కు ఆకు ఒక్కడ తెచ్చుకుంటారు అంతే ఇగ కానీ ఇ యాట నరకడం అవి చెయ్యడు ఏవరు చెయ్యరు అవి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేస్తారు మళ్ళా అది చిన్నగున్నప్పుడు ఎక్కువ అక్కడికి వెళ్ళేది
ఇక మీ దగ్గర పండుగ లేదు కాబట్టి అక్కడికి కి వెళ్తారనుకోండి
అయిపోయినా కాంచి ఇక వెళ్తలే అంత ముంది బిఫోర్ మ్యారేజ్ వెళ్లేదాని
ఊ
ఊ దసరా దసరాకకెళ్లి అక్కడ చూసేదానా అమ్మమ్మ వాళ్ళుళ్ల అమ్మమ్మ వాళ్ళ ఊళ్లే బాగా చేస్తారు యాటని ఏమంట్రూ కాలు పైన పెట్టుకొని నరుకుతడు కాలు పైన వెట్టుకొని నరుకుతరు
ఉ గ్రేటె
నరుకుతరు
ఆ ఫస్ట్ సోరకయ నరకుతరు సోరకాయ నరక్ కినంక
ఆ యాటన్ నరుకుతరు
మొన్నటి సారేమో గాంధీ జయంతి రోజు ఒచ్చిందని ఇగ
ఆ యాట నరకకుండా ఓన్లీ సొరకాయ నొక్కదానే నరక్ కేసిరో
ఉమ్ సోరకాయనొకదాని నరికేసి ఇగా జమ్మాకు కు ఫస్ట్ పాలపిటకాడికి ఒతరు పాలపిట్ట జ్యూసి ఒచ్చినం క ఇక్కడ దస్ ర సొరకాయ ఐనా లేదంటే యా ట ఇ విన్ రొండు చేసినకనే ఇగ పెద్ద గడి కడి ఏస్తరు దొరలు అంటారు కదా వాళ్ళ ఇల్లు కడ చేస్తారు మెయిన్ గా
ఆ అందరు గల్షి పోయి చూసేసి వచ్చి జమ్మాకు తీసుకొని ఇంటికి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు
ఊమ్ ఆశీర్వాదం ఇంగ వరుసయినోల్లకి ఇచ్కుంటరు పెద్దళ్ళకి ఇస్తరు అట్లు ఇచ్చుకునంక ఇంకేం చేస్తారు సాయంత్రం వరకు ఇగ మళ్ళా తిని చేసుడు అది అంతా అయిపోయినంక సాయంత్రం రావణాసురుని కూడా గాలుస్తరు
హుమ్ మా దగ్గర రావణాసురుని ఏం గాల మేం దివాళికి గాలుస్తం కదా రావణాసురుని
మరి ఇప్పుడు దసరగాల్షేది ఎవరిది
దసరకు కూడా గాల్స్తారా ఏమో తెల్వదు నాకు కానీ దీవళికయితే గాలుస్తా కొన్ని కొన్ని సైడ్లకు కొన్ని తీర్ల చేస్తరు కదా పండగలు
ఉ అంటే ఊరికొక తీరు చేస్తారులేండి, ప్రత్యేకంగా ఇట్ల చేయాలి అట్ల చెయాలని ఏం ఉండదు
ఊమ్ అదే దసరా మూవీ చూసినం కదా అందులో కూడా నా చేస్తారు కద ఇట్లనే ఉ అదే
మీరు బా తీసుకుంటారా అండి బట్టలు ఆ ఇంగ దసరా కైనా, బతుకమ్మ కైనా.
ఆ దసరాకి బానే తీసుకుంటాం అండి. శారీస్ తీసుకుంటాం. పట్టు శారీస్ వాటి వర్క్ బ్లౌజ్లు వేయించుతాం. బతుకమ్మల కాడ అందరు వస్తరు కదా బయటకెళ్ళే పండుగ అది
అవును బయటికి వెళ్ళి ఆడుకుంటాం. మీరు కోలలతోని కూడా ఆడుకుంటారాండి.
ఆ కోలల తోటి ఆడతాం డ్యాన్స్ అసలు ఏస్తాం పెద్ద డి జే లు పెడతరు. చాలా బాగుంటది. గణంగా వీడియోలు షార్ట్స్ కూడా తీస్తారండి. వీడియోలు ఉమ్ ఉ పేపర్ కూడా ఇస్తారు చాలా బాగుంటది
మా దగ్గర ఇంగ పేపర్ కంటే ఏమోలే గని ప్లేస్ కాకపోతే కొంచెం తక్ కువ ఉంటది మాకు ఆడుకోవడానికి కి ఇంగా ఫస్ట్ ఫస్ట్ రోజయినా ఫస్ట్ చిన్న బతుకమ్మకైన, పెద్ద బతుకమ్మకైన, ఒకటే దగ్గరికి పోతాం. ఆడుకుంటాం. ఇంగా డిఫరెంట్ గా కుల కు ప్ర కారం లాగా పెట్టుకుంటారు అనమాట. కులాల పరిధి లాగా పెట్టుకుంటరు.
ఉ హు మేమేమో అందరం ఒక దగ్గరనే పెట్టుకున్ ట్కున్నాం కులాల వాదిరిగి ఏం లేదు గాని అందరం ఒక దగ్గరే పెట్టుకొని మంచిగా ఫ్రీడం గా ఆడుకుంటాం అందరం చాలా రోజులు కలుస్తాం కదా ఆడు పిల్లలం అంత్
అవును
కానీ అందరం ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకొని ని ఆడుకొని ఇంటికి వచ్చేసరికి టెన్ అయితది. టెన్ థర్టీ లెవెన్ అయితది.
దగ్గరే ఉంటదండి మీ ఇంటికిన్న ఆడుకునే ప్లేస్ కి
దగ్గరనే ఉంటదండి ఆడుకోడానికి వెళ్లేది కూడా అందుకే అంత కంఫర్టబుల్ గా వెళ్లేేసి వస్తాం అదే లాంగ్ అయిత్ తే
అండ్ నడవడానికే టైం సరిపోదు. పోవడం గంట, రావడం గంట దానికే సరిపోయిన ఆడు కోవడం ఎంతసేపు మా మమ్మీ వాళ్ళ ఊర్లో కూడా అంతే బతుకమ్మ అంటే, ఇగ చాలా లాంగ్ పోవాలి. ఒక టూ, త్రీ కిలోమీటర్స్ అంత దూరం పోవాలి.
ఆహా మా ఊర్లో అంత దూరం ఏమి ఉండదు అండి. దగ్గరనే ఉంటది. హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. ఇంకా దగ్గరనే ఉహు తొందరనే లెసస్
ఇంకా మా మమ్మీ వాళ్ళ ఊర్ల మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఏం చేస్తారంటే దూరాలని ఉం టర్ వాళ్ల్ మ అప్పటి నుంచి ఇంకా వాళ్ళు అంటే ఒక గిఫ్ట్ ఆ గిఫ్ట్ గిఫ్ట్ హంపర్ లాగా వాళ్ళకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తరనమాట.
ఆహా బతుకమ్మ ఎవర్ది పెద్ద గుం వాళ్ళదా
అట్లా దానికి ఇస్తరు. అట్లా కాకుండా ఇప్పుడు పాలు కొక్కటి అని ఇస్తరు కదా ఇప్పుడు గౌన్ల గౌన్లోళ్లు అనుకో ఇంక కులా అంటే ఇట్లా ఒక సభ్యత్వానికి ఒక గిఫ్ట్
అట్లా కూడా ఇస్తారా ఆహా ఇక్కడనేమో మాఊలోనేమో ఎవరిది పెద్దగుంది బతుకమ్మ ఎవరిది బాగుందో వాళ్ళకి ఇస్తరు. ఉ బతు కమ్మ ఎవరిది నీట్గ ఉంది ఎవరిది హైట్ ఉంది బాగా చూసి
అట్రాక్ట్ ఫుల్ కలర్ఫుల్ గ ఉన్న దానికి
చలిపోది మని
మీకెప్పుడైనా వచ్చిందండి
అంత పెద్దగా చేయలేదు లేండి మరి కొంచం మీడియం గ చేసినా. ఊ మామూలుగానే చేసినం సాటిస్ఫాక్షన్ చాలు బతుకమ్మ అంటే దేవుడుతోటి పోల్చుకుంటాం మనం గౌరమ్మ కాబట్టి ఇద్దరం కలిసి చేస్తం పూలు ఒకరు మా కట్టలు కట్టడం ఒక రం పెట్టడం ఒకడు మాకురిల్లడం అది ఇది ఇద్దరం కలిసి చేసుకుంటం.
బతుకమ్మ అంటే అందులో కడుపులో పోయడానికి కక చాలైక్
చాలా పడుతది ఆకుతోటే బతుకమ్మ కూడా హైట్ లేస్తది కదా ఊ అం అందుకే బతుకమ్మ లోపడ పొసే ఆకే ఎక్కువ ఉంటది అ
కోలలు తీసుకుపోతారండి మీరు మేము కూడా అంతే మేము ఇక్కడ కోలలతోని తీసుకపోతం. ఇక్కడ తొమ్మిది రోజులు ఆడుకుంటాం. అంటే తొమ్మిది రోజులు అంటే ఒక రోజు ఆడరు ఆరో రోజు ఆడరు. కాకపోతే మా మా స్ట్రీట్ లో ఉంటారు కదా అలా మర వీలు ఉన్నవాళ్ళు బాక్స్ బెడతారు ఇంగా రోజు పోతాం రోజు ఒక్కరు బతుకమ్మ వేసుకబోయేటట్టు హ్మ్ డాన్స్ ఏసుకుంటాం ఇంగ టెన్ థ టి లెవెన్ వరకు అక్కడే ఉంటాం తర్వాత కి వచ్చి పడుకుంటాం.
ఆ నైన్ డేస్ జేస్తారు మంచిగా మా ఊళ్ళ కూడా చేస్తారు గాని ఇంక కొందరు చేస్తారు కొంటోళ్ళు వాళ్ళు డైలీ తీసుకొని పోతారు. నైన్ డేస్ ఇగ మిగతా వాళ్ళం హ్మ్ మేమైతే ఫస్ట్ చేసినప్పుడు మళ్ళా థర్డ్ కన్నా ఫిఫ్త్ కన్నా చే మళ్ళ లాస్ట్ సద్దదుల బతుకమ్మ వేస్తాం
హ్మ్ అదే అంటే మధ్యలో ఒకసారి చెయాలంట
హ్మ్ చెయాలి త్రీ సాల త్రీ టైమ్ జేయాలనేసి మధ్యలో ఒకసారి చేస్తది మమ్మీ గూడా
హ్మ్ అవును సరే అండి మీరు పిలుస్తా మేమెందుకు రామండి
ఆ పిలుస్తానండి ఇన్వైట్ చేస్తా
ఓకే అండి పిలవండి తప్పకుండా వస్ ఓకే ఓకే అండి థ్యాంక్స్